ఆ మీకు వినిపిస్తుందా ఆ వినిపిస్తుందండి చెప్పండి ఎలా జరుగుతుంది మీ లైఫ్ హలో నా లైఫ్ కొంచం బోరింగ్ గా ఉందండి ఔ ఏంటండి అండి అలా ఏం చేశారు డే అంతా ఈ రోజు ఈ రోజు డే అంత కొంచం వర్క్ ఉంటే చేసుకున్నానె ఒకే హ్మ్ నా ఈ రోజు కూడా కోన్ సేమ్ అండి నాకు కూడా యాస్ యూజువల్ లైఫ్ ఇస్ సో బోరింగ్ అండి ఒక హ్యాపీనెస్ లేదు ఏం లేదు
ఎందుకండి అలాగా
అంతేనండి లేసినామా తిన్నామా పండుకున్నామా ఇలానే ఉంది లైఫ్ అ జబ్ కోస్ యాం వెయిటింగ్ అండి జాబ్ సెర్చింగ్ ఎప్పుడెప్పుడు వస్తుందో జాబ్ అని వెయిటింగ్ అండి నేను కూడా వెయిట్ చేస్తున్నానండి అందుకనే కదా బోరింగ్ అన్నాను అదే కదా ఇప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది జాబ్ చేస్తున్నారు నేను వాళ్లని అడిగాను ఏంటి ఫుల్ ఎంజాయ్ కదా జాబ్ చేస్తున్నావ్ నీకేంటిలే అన్నానంటే ఆ జాబ్ లేకునపుడే బాగుంటుంది రా జాబ్ ఉన్న జాబ్ లేనపుడు జాబ్ వస్తె బాగుంటుంది జాబ్ వస్తె బాగుంటుంది అని అనుకుంటాం వన్స్ వచ్చినాక ఎందుకు రా నైనా వచ్చింది స్ట్రెస్ అవ్వట్లేదు అని రియలైజ్ అవుతాము ఈ లైఫ్ ఎంజాయ్ చేయి మంచిగా అని చెప్తున్నారు తెలుసా వాళ్ళు మనకు అంటే కానీ మనకు కాళీగా ఉండదాని కన్నా బిజియస్ట్ లైఫ్ లో కొంచెం కష్టపడడం బెటర్ కదండి అదన్నా అయితే డబ్బుల సారి సంపాదించుకొచ్చ్ మంచిగా ఎంత స్ట్రెస్ ఉన్నా మనకి వర్క్ తో కనపడదండి ఆ అదే కదా అంటే లై లైక్ ఇప్పుడు మనకు ఎంతన్నా కష్టం ఉండని శాలరీ వచ్చిందనింటే కష్టపడ్డారు దానికి ఏదో ఒక ఫలితం వచ్చింది దాన్ని హ్యాపీనెస్ అన్న ఉంటుంది దానింతో మనం ఏదో ఒకటి వస్తువు కొనొచ్చు మన ఫ్యామిలీకి ఏదో ఒకటి చెయొచ్చు అని హ్యాపీనెస్ అన్నా ఉంటది అవునండి అవును ఊ బట్ ప్రజెంట్ కొంచెం జాబ్స్ దొరకడం చాలా కష్టంగానే ఉందండి బయట జాబ్ మార్కెట్ అస్సలు బాలేదండి ఊ ఇంకా దినికి ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా ఎల్పీఇ షార్టేజ్ అంట అద్దంటా ఇదంట బాబోయి భయం వేస్తుంది నాకు మళ్ళీ ప్యాండెమిక్ డేస్ రావచ్చు అని చెప్ప ప్తున్నారు మోడీ
అది నిజమే అండి కోవిడ్ నైన్టీన్ డేస్ వస్తాయి మరి ఇప్పుడు లాక్డౌన్ పడొచ్చు అది ఇది అంటున్నారండి
కదా అసలు నాకు ఒకటి అర్థమే కాలే వీళ్ళు కామ్గా ఉండకోకుండా ఎందుకండి వార్స్ అంటారు అట్లా అట్లా పోయి ఇట్లా పోయి మన మీదకి ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు అసలు
వాళ్ళు వారుస్తూ గొడవబడటం వేరండి ఆ తర్వాత దానికైనా
అయిన లాస్ అంతా మన మీదే తీస్తారండి అదే కా దానికి మళ్ళీ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ జిఎస్టి అంటారు అద అంటారు అన్ని ఒక్కొక్క ప్రోడక్ట్ పైన అన్ని రేట్లు వేసేసి మనకే రుద్దుతారు లాస్ట్కి అది
అవునండి మనం మొత్తం మిడిల్ క్లాస్ వాళ్ళేనండి
అదే కదా అసలు అదే ఉన్నోళ్ళ ఇంగా బాగా సంపాదించుకుంటున్నారు లేనోళ్ళ ఇంగా పూరయిపోతున్నారు అనమాట
అంతేనండి ఇప్పుడు ఉన్న ఈ సొసైటీకి ఉండవాళ్ళు ఉండ లేకపోతున్నారు లేకపోతున్నారు ఉన్నారు లేని వాళ్ళు
లేని వాళ్ళు లేని వాళ్లు అయిపోతారు అదేనండి ఇంకంతేలెండి ఏం చేయలేం అండి గోల్డ్ రేట్ కూడా ఇప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గుతుంది అంటున్నారు మార్కెట్ లో వన్ ఫార్టీ క్రోర్స్ వరకు తగ్గిందంట ఈ ఈ ఒక పర్టికులర్గా ఎన్ని ఇయర్స్ అని తెలీదు ఈ రీసెంట్ టైమ్స్ అంత ఎక్కువ తగ్గడం ఇదే ఫస్ట్ టైం అంట అది నిజమే అంటే కానీ జనవరి లో టూ లక్స్ వరకు వెళ్ళింది అండి ఎవరు కొంటారండి అదే కదా షాక్ లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఫ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉండేది ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ ఉండింది ఇప్పుడు ఏకంగా లక్ష పెరిగిపోయిందంటే బాబాయ్ మామూలు విషయమా అస లు మిడిల్ క్లాస్ ఆన్ లవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏలా కొంటారండి అదే గదా వాళ్ళు ఇంకా అన్ అసలు మనీ అంతా పోయి గోల్డ్ మీద పెడ్ ఇంకే పెట్టుకుంటారండి డబ్బులు అదే కదా అంటే ఇంగ వాళ్ళ ఇంకా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే పెళ్ళిలూ చేయాలంటే బంగారం ఉంల్సిందే కదా మనకి ఇంగ ఎంత పెట్టినారు ఎంత కట్నం వచ్చింది అతి ఇది అన్నట్టు ఎంత బంగారం ఇచ్చి పెచ్చుకున్నారు ఇదే మాట్లాడతారు కాబట్టి వాళ్ళని వాళ్ళు చూపించుకోవడానికికైనా గోల్డ్గా కొంటారండి అప్పులు చేసైనా గోల్డ్గా కొంటారనమాట ఇంకా అవునండి ఆ అప్పులు చేయడం ఏంటో ఈ గోల్డ్ పెరగడం ఏంటో అవును అసలు అర్థమే కాదు ఇంకా జనవరి మంత్ అయితే ఎంత స్పీడ్ ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా జూప్ అని వెళ్ళిపోయిందనమాట ఫిబ్రవరి కూడా చాలా స్పీడ్ వెళ్ళిపోయింది కానీ మార్చ్ కొంచెం బ్లాక్ గా ఉందండి కొంచెం కాదు చాలా ల్యాగ్ ఉంది అసలు ఏంటి మనకు ఉగాది వచ్చింది రం మజాన్ వచ్చింది ఎల్పిజి అన్నారు వార్ అన్నారు అద్ద అన్నారు అన్ని వచ్చినయి పోయినయి ఇరిమా మార్చ్ మాత్రం అయిపోటాలం లేదు ఇసలు
నిజమేనండి నేనుకు అందరు అదే అంటారు
ఆసలు ఇస్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతుంది అన్ని అన్ని పోయి మార్చ అయి ఇప్పుడు జనవరి అయిపోయింది ఫిబ్రవరి అయిపోయింది మార్చ ఎందుకు ఇంత స్లోగా నడుస్తుంది అనేసి అంతే కదండి ఎందుకు ఇది చాలా స్లో అనిపిస్తుంది ఇ మంత్ అవును థర్టీ ఓగ థర్టీ ఫస్ట్ డేస్ అంటే థర్టీ వన్ డేస్ ఉన్నాయి కదా థర్టీ డేస్ కే అవ్వ అవ్వక కుంది ఇక మళ్ళీ ఎక్స్ట్రా వన్ డే ఒకటి చాలా లేట్ అయితుంది అవును అవును హుమ్ ఆ మీరు ఫస్ట్ మంత్ లో అదే జానవరి మంత్ లో పెన్ పెంగ్విన్ స్టోరీ విన్నారా హా అదే కదా మనకి నాకు దానికి ఒకటి పెట్టరన్మాట మీము నా లైఫ్ లో అందరు మనతో ఉంటారని ఆశించకు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది చూస్ చేసుకోవాలి టై చూస్ చేసుకోవాల్టి టైం ని నిన్నీ నువ్వు చూస్ చేసుకో, నీకు నువ్వు బ్రతకాలి, నీకు నువ్వు ఉన్నావు, అన్నటు ఎడిట్ చేశారన్మాట మన మీమర్స్ ఇంక
అవునండి
క సెకండ్ మంత్ వచ్చేసి పంచ్ అదే మంకిీ ఒకటి జపాను పార్కు జూ లో దానికి కూడా ఒక స్టోరీ చెప్పా అండి అది కూడా మీకు తెలిసా ఏమన్నా స్టోరీ?
అది వాళ్ళ మదర్ ని మిస్ అయింది కదా
హా దా ఆ పంచ్ అని ఒక బొమ్మని ఇచ్చారంట
హ్మ్
ఆ దానికి ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ మంత్ లో పెన్విన్ ఇంటి తనయ తనను చూస్ చేసుకుంటే సింగల్ గా, అలోన్ గా వెళ్ళిపోయింది‌. బట్ సెకండ్ మంత్ వచ్చేసి మనం ఎంత లోన్ గా ఉన్న అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకంటూ ఒక పర్సన్ ఉండాలి, షేర్ చేసుకోవడానికి మనకంటూ ఒకరు ఉన్నారు అని అని చెప్పేసి ఒక స్టోరీ అన్మాట మళ్ళీ. ఆ పంచ్ ఉంది క దా టాయి దీన్ని కూడ మనా ఇండస్ట్రీ వాళ్ళు ఉంటరు కదా లైక్ ప్చ్ ఆ మార్కెటింగ్ చేసే వాళ్ళు దాన్ని ఒక బిజినెస్ లాగా కన్వర్ట్ చేస్తరు తెలుసా. అసలు ఆన్లైన్ ఆ ప్రతిప్పుడు తనకు ఎమో షన్ నీ కూడా ఒకా మార్కెట్ లాగా చేసి, దాన్ని సేల్ చేయడం ఏంటండి. అది మనకి ఎమోషన్ బట్ వాళ్ళకి వాళ్ళ మన ఎమోషన్ క్యాచ్ చేస్ కొని డబ్బు చేసుకుంటున్నారున్మాట. అది మన మనుషులకు మాత్రం అది అర్థం కాదే ఫుల్ ఆర్డర్స్ పెట్టేస్తున్నారు ఔ టాఫ్ స్టాక్ అయిపోతున్నాయి అన్ని కొనేస్ తున్నారన్మాట అరే అదే కదా మార్కెటింగ్ చేస్త్ తున్నరు స్ట్రాటజీస్ పెడుతున్నారు. అమ్ముడుపోతున్నాయి అన్ని అసలు బన మన దాంతో పాటు మన బుర్రలు కూడ వాళ్ళు కొనేసుకుంటున్నారండి ఇలా అంత చేసేసి హా అదే కదా మ్మ్ ప్రతిదీ ఇంకా మనుషుల్ది ఇప్పుడు ప్రజెం ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఏదనా జరగని దాన్ని మనీగా కన్వర్ట్ చేసేయాలి, అర్న్ చేసేసేయాలి, రీచ్ అయిపోవాలి ఇదే ఉంటది అన్మాట.
అవును అవునండి
ఆ అసలు అది తనకి ఎవరైతే ఫుడ్ పెడతారో ఆ మనిషిని ఎంత బాగా అసలు రికగ్నైజ్ చేస్తుందండి చాలా బాగ అనిపిస్తుందన్మాట ఎంతైనా ఇంత విశ్వాసం ఉందిరా బాబు దీనికి అనిపిస్తది
మవునండి మనుషుల్కీ విశ్వాసం ఉండదండి ప
ప అలాంటి యానిమల్స్ కి అవునవును హ్మ్ ఇంగా దాని గురించే కదా అసలూ దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు లైక్ పెట్స్ కొనడం పిల్లిల్లు కొనడం కుక్కల్ని కొనడం బ్రీడ్స్ ఉంటయి దానికీ దానికి మళ్ళా గ్రూమింగ్ వా ఏమో నేనూ ఒకటీ చూశానండి రీలూ ఆ ఏంటనంటే అదీ ఆ అతను ఏదో యూకేలోనో సమ్ అదర్ కంట్రీలోనో ఉన్నాడంటా ఆ వాళ్ళ ఇంట్లో పెట్టుంది డాగ్ దానికి గ్రూమింగ్ చేస్తే లైక్ తన బొచ్చు ఉంటది గద కట్ చేస్తే సమ్ లాక్స్ లో మనీ ఇస్తాము అని చెప్పేసి అది జాబ్ ఓపెనింగ్ పెట్ పెట్టారంటా అండి నేను షాకు దానికి ఎంట్రా అన్ని లక్షలు పోయడం ఎంట్రా కుక్క బొచ్చుకి మన మన ఇండియాలో అయి టే నిజం చెప్పాలని అంటే మనం ఐటీ జాబ్ చేసినా కూడ అంత డబ్బుల్ సంపాదించ లేమేమో బట్ మన కరెన్సీ ఇక్కడ రేటెక్కువ వన్ రూపీ ఈక్వల్స్ టూ ఎక్కువే మనకి అక్కడ తక్కువ్ కాబట్టి దాని ప్రకారం వాళ్ళకి అది ఎక్కువ బట్ అంత ఇవ్వడం ఏందంది నాకు అర్థం కాదు కుక్కకి బొచ్చు తీయడం ఏంది అంథ లక్షలీయడం ఏందీ
ఇంకొకటి అబ్జర్వ్ చేసారండి ఏం ఈ రిమైనింగ్ డేస్ లో
ఏంటి అవును హు ఆమె కొరియన్ యాక్ త్రి తీసుకొచ్చింది ఎల్లో కలర్ బలోష సమ్థింగ్ నేమ్ ఉంది మన ఇండిన్ కిచెన్లో అయితే మనమ్మ వాళ్ళు యాభై కవర్లు దాచి పెట్టుంటారండి
అది తీస్
అదే గదా మ్మ్ దానివల్ల ఫుల్ ఇంగా ఏమంటరూ కవర్స్ తీసుకొని వచ్చేసి నేను కూడ రిచ్ రా నేను చాలా రిచ్ అని తీసుకొని వచ్చి ఫుల్లూ ప్రవోక్ చేస్తున్నార్ అన్మాట వాళ్ళని అదే కామిడీ కాకపోతే ఎవరన్న బుద్ధుండే వాళ్ళ అని డబ్బులు ఎక్ క్కువైతే మన కన్న ఈయోచ్చు కదండి ఎల్లో కలర్ కవర్ తీసుకువచ్చి దానికి ఒక నేమ్ పెట్టేసుకొని వన్ లాక్ ప్లస్ అంట వామ్మో మోయి అదే కదా అది అది ఒక బ్రాం ఉమ్ అదే కదా ఒక ఫంక్షన్ వచ్చి అంత పెద్దా దానికి వచ్చి ఆదిపట్ క్క వచ్చి వామ్మో అంటే వాళు దానికి డబ్బుల్ ఇస్తార్ అనుకోండి అది వేరే విషయము బట్ ఆఫ్టర్ ఆల్ ఒక బ్యాగ్ ని అంటే లైక్ కవర్ ని తీసుకొచ్చి ప్లాస్టిక్ దాని దాన్ని ఒక బ్రాండ్ నేమ్ పెట్టేసేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అంటె మరీ టూ మచ్ అండి బాబ్ బు నాకైతే ఫిఫ్టీ తౌసండ్ వచ్చిన చాలండి సెవెంటీ కూడ అవసరంలేదు ఫిఫ్టీ వచ్చిన చాలు పదివేలు వచ్ దేవుడు ఎక్క మనకి అలాంటివి మన ఇంట్లో చాలుంటాయి అస లేవ్
హు
ఇంకేంటండి ఆ.. సరేనండి ఆ బాయ్ గుడ్ నైట్ ఆ బాయ్ అండి